ఇప్పుడే వచ్చాను నవు ఎంతసేపటి నుండి ఉన్నా నావు
జ దాదాపు పది నిమిషాలు అయ్యింది. జ్ ఈ రోజు ఏం కొనెలె కుంటున్నావు
నాకు కొత్త షూస్ కొనాలి నీకు
మాకు ఒక జాకెట్ కొనాలని ఉంది. చలికాలం వస్తుంది కదా
సరే ముందుగా షూస్ షాప్కి వెళ్దామా
ఓకే అక్కడ మంచి బ్రాండ్ ఉంటయి.
ఎలా ఉన్నాయి? అయితే ఈ బ్లాక్ అలా షూస్ చూడు
అవి చాలా స్టలిష్ గా ఉన్నాయి టై చే చాలా కంఫర్ట్ గా ఉం న్నాయి
అవునండి బాగా సూట్ అవుతున్నాయా ట్యాగ్ ప్రక అవునా రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి
కొంచెం ఖరీదు ఎక్కువ రా అంది
కానీ క్వాలిటీ బాగుంటే కొనడం మం పచ్చిదే
నిజమే సరే ఇవే తీస్కుంటాను
ఇప్పుడు నాక్ జాకెట్ కోసం మరో షాప్కి వెళ్దామ్
మీ జాకట్ చాలా బాగుంది
అవును కాని కలర్ నచ్చలేదు
కలర్ ఎలా ఉంది
ఐజి
ట్రై చేసి చూడు చాలా బాగుంది నీకు పర్ఫెక్ట్ గా ఉంది
నిజంగా
అవును ఖచ్చితంగా తీసుకో పజ్జెధ్మ్ వందల రూపాయలు
ఒకే ఇది సరైన ధరే
పేమెంట్ కా తో చేస్తాన్
నేను యు పి ఐ తో చేస్తాను
షాపింగ్ పూర్తయింది ఇప్పుడు ఏమి చేద్దామ్
చాలా అక్ కలి వేసింది ఫుడ్ కోట్ కి వెళ్దమ్
మంచి ఐడియ పిజ్జా తిన్టావా
అవును పిజ్జా మరియు కూల్ డ్రింక్ తీసుకున్దామ్
ఈ రోజు షాపింగ్ చాలా ఫన్గా జరిగింది
ఔను ఫ్రెండ్స్తో షాపింగ్ చేస్తే ఇంకా ఎంజాయ్ అవుతున్ ది
ఖచ్చితన్ గా ఈ మధ్య చాలా బిజీగా ఉన్నవ్
ఎంబిజీ చదువులే
రెండు కొంచెం కొంచం కొంచం ఉదయం క్లాస్ సాయంత్రం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను
చాలా క ఓ చాలా కష్టపడుతున్నావు అనుకుంటా అలసట ఉండదా
మొదట్లో అలానే అనిపించింది కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది
మంచి విషయం ఫ్రీ టైమ్ దొరికితే ఏం చేస్తావు
సాధారణంగా సినిమాలు చూస్తాను లేదా మ్యూజిక్ వింటాను నువ్వు
నేను ఎక్కువగా క్రికెట్ ఆడుతాను వీకెండ్ లో ఫ్రెండ్స్ తో మ్యాచ్ పెట్టుకుంటా
చాలా బాగుంది నేను కూడా చిన్నప్పుడు చాలా క్రికెట్ ఆడేవాడు
టం లేదు
టైం దొరకడం లేదు కా కానీ మళ్ళీ ఆడాలని అనిపిస్తుంది
వీకెండ్ మా టీమ్ త్వ రా కలిసి చేద్దాం
మంచి ఐడియా తప్పకుండ వస్తాను
సరే ఇక ఇంట్లో అందరుూ ఏం చే
జరు బాగున్నా నాన్న ఆఫీస్ కు వెళ్తారు అమ్మ ఇంట్లోనే ఉంటుంది
నాకు నా ఇంట్లో కూడా అంతే అమ్మ ఎప్పుడు నాకు చదువు మీద దృష్టి పెట్టనంటుంది
ఆహా ప్రతి అమ్మ అలా చెప్తుంది
నిజమే కానీ కొన్నిసార్లు ఫ్రెండ్స్ తో టైం గడపడం కూడా అవసరం
అవును ఫ్రెండ్స్ ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది తగ్గిపోతుంది
ఖచ్చితంగా గత వారం మేము అందరం కలిసి పిక్నిక్కిి వెళ్ళాం
నిజంగా ఎక్కడికి ఏళ్ తారు
దగ్గర్లో ఉన్న ఒక పార్క్ కి అక్కడ చాలా పని చేసాం చాలా తీసాం తర్వాత నీకు కూడా చూపి పిస్తాన్
బాగుంది నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం
అయితే సెలవుల్లో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం
అ అవును హిల్ స్టేషన్ లేదా బీచ్ కి వెళ్దాం
స్టేషన్ అయితే చల్లగా ఉంటుంది
బీచ్ అయితే సన్సెట్ చూడడం చాలా బాగుంటుంది
సరే తర్వాత అందరం కలిసి ప్లాన్ చేద్దాం
క రోచల్ చాలా రోజుల తర్వాత ఇలా మాట్ ఆట్టాడం చాలా ఆనందంగా ఉంది
నాకు కూడా అలాగే అనిపిస్తుంది
అరే ఇప్పుడు నేనూ వెళ్ళాలి తర్వాత ఇంకేంటి విషయాలు ఈ రోజు ఉదయం బయట తను వెళ్ళినప్పుడు వాతావరణం చాలా బాగుంది అనిపించింది నీకు ఎలా అనిపించింది
నా నాకు కూడా అలాగే అనిపించింది ఉదయం గాలి చల్ చాలా చల్లగా మరియు తేలికగా ఉంది
ఉమ్ ఉదయం సూర్యుడు కూడా మెల్లగా ఉదయించాడు ఆ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరము గా ఉంది
కానీ మధ్యాహ్నం అయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది
మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా ఎ ఎక్కువగా ఉంటుంది
నిజమే మధ్యాహ్నం సమయం ముఖ్యంగా వేసవి కాలంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు బయటకి వెళ్ళడం కష్టంగా ఉంటుంది
అవును ఆ సమయంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది
వాతావరణం అంటే కేవలం వేడి లేదా చలి చలి మాత్రమే కాదు గాలి మేఘాలు వర్షం తేమ ఇవన్నీ కలిపి వాతావరణం అవుతుంది
చాలా మంచి విషయం చెప్పావు నిజంగా వాతావరణం మన జీవి తంలో చాలా ముఖ్యమైంది
అవును ఉదాహరణకు రైతుల జీవితం వాతావరణంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది
వర్షం బాగా పడితే పంటలు బాగా పండుతాయి
కానీ వర్షం లేకపోతే రైతులకు చాలా నష్టం పంజాగుట్ట
అందుకే రైతులు ప్రతి రోజు వాతావరణ సమాచారాన్ని గమనిస్తారు.
అవును ఇప్పుడు టీవీ మొబైల్ యాప్స్ ద్వారా వాతావరణం సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు.
మనం జెసిం లో ప్రధానంగా మూడు ఋతువులు ఉంటాయి
అవి ఏమిటో చెప్పావా
చలికాలం వేసవికాలం వర్షాకాలం
చలికాలం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది
అవును ఉదయం పగ మంచు కూడాపిస్తుంది
వేసవి కాలంలో మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది
అందుకే వేసవిలో ఎక్కువగా నీళ్లు తాగాలి
అవును నీళ్లు తాగడం వల్ల శరీరంలో చల్లగా ఉన్
అంటా పండ్లు కూడా తినాలి
ముఖ్యంగా పుచ్చకాయ మామిడి దోసకాయ లాంటి పండ్లు వేసవిలో చాలా మంచివి
ఆర్షా కమ్ గురించి ఎం అంటారు
వర్షాకాలం నాకు చాలా ఇష్టం ఆ సమయంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది
చెట్లు మొక్కలు అన్ని పచ్చగా కనిపిస్తాయి
కానీ ఎక్కువ వర్షం పడితే వరద వరదలు కూడా వస్
అంజెము ముందుకిట్టో ప్రకృతిని కాపుడుకోవడం బాగా అవసరం
చెట్లు ఎక్కువ ఎక్కువ నాటి వాతావరణం కూడా సమతుల్యంగా ఉంటుంది
అవును చెట్లు గాలిని శుభ్రం చేస్తాయి
ఇప్పుడు ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ అనే సంవత్సరం చక్కడ తిరుగుతుంది.
ఆ బ హాని అడి ఏమిటి
భూమి ఇష్టగత పెరగడం
అది ఎందుకు జరుగుతుంది
చెట్లు నరికే నరికివేయడం కాలుష్యం పెరగడం వలన
ముందుకే మనం ప్రకృతిని రక్షించాలి
అవును చెట్లు నాటాలి కాలుష్యాన్ని తగ్గించాలి
ఇప్పుడు మాత్రమే భవిష్యత్లో మంచి వాతావరణం ఉంటుంది
చాలా మంచి విష్ ఎం చెప్పావు
నిజమే నిజం
నిజమే మన నిజమే మన ప్రకృతిని. తప్ పడితే ప్రకృతి మనల్ మనలను కాపాడుతుంది
చాలా మంచి విషయం చెప్పావ్
ధన్యవాదాలు
సరే ఇరొ ఈ రోజు వాతావరణం గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం.
అవును అందరూ కూడా వాతావరణాన్ని గమనిస్తూ ప్రకృతిని కాపాడాలి
తెలుసు ధన్యవాదాలు హలో హలో
ధన్యవాదాలు
బాయ్ ఏ రేపు కలుద్దాం
ఓకేనా బ హమ్ చ